హలో ఆ బాగున్నా అబ్బా
ఆ
ఆ ఆ బాగున్నాబా ఏం లేదు మార్కెట్ కెల్దామని
ఏస్తన్నా
ఏ మార్కెట్కెల్దామని
ఆహారంగా శుక్రరారం ఇక్కడ పెడతారు కదా అంటున్నా
ఆ మా దగ్గర చిన్న మార్కెట్ ఒకటి పెడతారు మార్కెట్కెళ్ళి ఆ కొన్ని
ఆహా ప్రతి శుక్రవారం పెడతారు.
ప్రతి శుక్రవారం ఆ ఆహా
చలిదిసు ఉమ్
ఆ మా దగ్గర అ చిన్న చి చిన్న వస్ వస్తులు అంటే ఇంట్లో ఇక్కడ దగ్గర్లోనే మార్కెట్ పెడతా ఉంటారు మా దగ్గర కూడా ప్రతి శు శుక్రవారం మా ఇంటికి దగ్గర్లోనే పెడతారు ఆ అల్లా ఈ ఇంట్లో పనికొచ్చే సామాన్లుంటాయ్ కదా చిన్న చిన్నవి అవన్నీ దొరుకుతాయ్
అదే అదే కూరగాయ్ మాల్లన్నీ దొరుకుతాంటాయ్
ఆ కూరగాయలు ఇంట్లో ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న చాకు ఆ పట్కర్లు అట్లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న గ్రాసరీస్ అవన్నీ దొరుకుతా ఉంటాయి దగ్గరే ఇక్కడ మాకు దగ్గర్లోనే చాలా దగ్గర్లోనే ఉంటది ఆ ఇట్ల ప్రతి విలేజ్ లో ఆ ఆ ఇట్లా ఒక
ఉమ్
ప్రతి విలేజ్ లో ఇట్లా వీక్లీ వన్స్ ఇట్లా జరుగుతా వీక్లీ వన్స్ ప్రతి విలేజ్ లో ఇట్ల చిన్న చిన్న మార్కెట్స్ పెడతా ఉంటారు. ఇక అక్కడ మనకి ఇంట్లో కావాల్సిన కూరగాయలు సామాన్లు. చెప్పండి చెప్పండి.
ఎక్కడ పా. పొలాల్లోంచి కూరగాయలు. దెస్తాం ప్లస్సు పిల్లల ఇంతకి గదా కాటుకలని గాజులని. ఇ ఇ పది రూపాయలి డబ్బాలుంటాయ్ దె కదా అన్ని తెస్తా ఉంటరు ఇక్కడ కూడా.
అదే ఇంట్లో పనికొచ్చే సామాన్లు. ఆహా.
ఆ అన్నీ ఇంకా కూరగాయలు. బొట్టు బిల్లు అని ఈగ లేడీస్. ఉంటాయి కదా చిన్న చిన్న బాక్సుల్లాగా ప్రతిదా. హలో. హలో. హలో.